చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
మేమ ఏం లేదండి మా పాపకు ఆడ్పిస్తున్నాను
హమ్ తిన్నర
ఆ తిన్నామండి మీది అయిందా లంచ్
అయిపోయింది
ఉ
వన్ కే అయిపోయింది లంచ్
అ
ఏం కర్రి
ఎగ్
ఉహు
ఉమ్ చెప్పండి మీరేం చేస్తున్నారు ఏం కరీస్ చేస్తారు
ఈ రోజు వం కాయ ఫ్రై చేసాము
అవునా
ఏం లేదండి ఒట్టిగనే కూర్చున్నా
మీరు పండుగను ఎలా జరుపుకున్నారు
పండగ అన్ అంటే బానే జరిగింది పండగ
ఆ అంటే ఎలా చేసుకుంటారు ఆ
మో అన్ అ పండగనా ఆ థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటాం మేము థర్టీ డేస్ సపోజ్ ఇంగ్ అండి థర్టీ వన్త్ డే మార్నింగ్ లే షి ఫ్రెష్ అప్ అయ్యి ఇంగ కొ త్త బట్టలు ఏసుకొని కొంచెం సేమియా ఉంటది కదా అదే ఆ సేమ్య వస్తది కదండి ఆ అది చేసే ఆ నమాజ్ టైమ్ అయితది నమాజ్ చదువుకుంటాం నైన్ కి నమాజ్ చేసిన తర్వాత బిర్యా ని చేసి అ ఆ అంటే అవి ఉంటాయి కదా కొంతమంది ఏమో స్వీట్స్ చేస్తారు
ఊమ్
రసగుల్లస్
ఉహూ అవి కూడా చేస్ కుంటారా
ఆ చే అంటే ఇస్ ఇష్టం కొంతమంది చేసుకు చేసుకుంటారు కొంతమంది అయితే చేసుకు
అంటే టైమ్ వీలుని బట్టి చేసుకుంటారు ఉమ్
కొంతమంది అంతే ఎక్కువ చుట్టాలు వస్తారు కదా అంటే అక్చుఅల్లీ ప పండుగంటే కల్ పే చేసుకుంటాం అంటే మా పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మేమందరం కలిసే చేసుకుంటాం
ఆహా ఆ
ఇగ రాణి వాళ్ళ కి ఏంది అంటే ఇక వెల్ రాని వాళ్ళు ఉంటారు కదా కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఇక కాల్ చేసి మాట్లాడతాం ఆ లేకపోతే కొంచెం దగ్గ ఇక్కడ ఉన్న అత్తమ్మ వాళ్ళు ఇగా ఫ్యామిలీ మెంబర్స్ స రిలేటివ్స్ ఉంటారు కదా ఇక వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు తన ఇంకా అంటే కలవాలి
ఆ వెళ్ళి కలిసేసి ఎలా ఉన్నా పండడుగలా జప్పుకున్నారుార అని మామలుగా మాట్లాడేసి వస్తారా ఆహ మీరు ఏ బిర్యానీ మంచి బాగా చేస్తారు బిర్యాని కూరగాయల
ఆ బిర్యానీ సగం చికెన్ బిర్యానీ చేస్తాం
అవునా
ఆ మళ్ళీ అంటే టెన్ట్ కి మళ్ళీ ఫ్రెండ్స్ వస్తారు కదా అంటే మామమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ హ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ స మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు అంటే కాలనీలో ఉంటారు కదా అంత ఇవ్వాలి ఆ వాళ్ళకివ ఇవ్వాలి కదా
అవునవును మేం కూడా అప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్నప్పుడు వేరే బిల్డింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆ వాళ్ళం ముస్లిం వాళ్ళే ఉండేది మీ మొక్కల మా హిందూస్ ఉండేవి ఆ రామ్ జల్పండడు గోస్త అే మాకు చాలా అసలు ఫస్ట్ చేసినాక వాళ్ళు నమ్మల్ చదువుకొని నాకే తెలుసుకొచ్చి చ్చేవారా అన్నట్టు ఆ మేము ఎక్కువ నాన్ వెజ్ తినము వాళ్ళకి తెలుసు
ఆహా
వచ్చే ఫస్ట్ మా కే ఇచ్చేవాళ్ళు. ఎప్పుడన్నా ఇగా వలేదన్నా పండుగలు చేసుకుంటే మా ఇద్దరికి మా హస్బెండ్ కు మా ఆయనకు నాకు మాత్రమే చికెన్ బిర్యాని ఆర్డర్ చేసి మా ఇంటికే ఇచ్చేవాళ్ళు. అవున నీ వాళ్ళు చెస్ట్ కున్నా గూడా చార్ ఒకటి స్వీట్ చేస్తారు కదా. దాని పేరు అన్నంముడకబెట్టి అందులో చక్కెర పాకం పట్టేసి వేస్తారు కదా.
ఆహ్ ఆ ఆ తెలుసు ఉహ్మ్ అంటే ఆ చెప్పండి. ఆ మిఠాకా
ఆ మీఠాఖానా మీిఠాక్ కానా అద్ పన్ ఆ మీిఠా పానా ఏదో అంటారు.
స్వీట్ పనా
ఎ ఏ కాదమ్మా మేటక్ పానే గావచ్చు. అసలుకి అది ఆహ్ అదైతే అసలు నేను ఫస్ట్ టైం తిన్నది. వాళ్ళ ఇంట్లోనే పాపం వాళ్లయిత్ అసలుకి ఎప్పుడు చేసుకున్నా గూడా నాకైతే కంప్పనిసరిగా చేసుకున్నది. నాకు ఎప్పుడన్నా తినాలనిపించినా గూడా మా ఇంట్లో అయినా చేసి ఇచ్చేవాలన్నట్టు నాకు
ఆహా అవు అది ఈజి అది ఈజీ ప్రాసెసే అందుకోసమే అంటే ఏమన్నా ఫెస్టివల్స్ కు ఉంటే అది చేస్తారు
ఆ వాళ్ళు ఏదో అవునవును ఆ
కీరు కూడా చేస్తారు
అవును కీరుగాని అసలు మాకైతే ఈ టైమ్ లో అయితే మా ఫ్రిడ్జ్ నిండా ఇవే ఉండేవి అసలుకు
హ్మ్
హమ్ మాకు అయితే అసలుకు ఫ్రిడ్జ్ నిండా ఆ బిర్యానీలు ఆ మళ్ళీపోతానేమో ఈ రీ షీర్ కుర్మాలు అవే ఉండేవి అన్నట్టు మాకైతే ఈ ఈ టైమ్ లో అసలకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అలాగ్ డే ఉండేది షీర్ కుర్మా ఏ బిర్యానీ అంటే ఎక్కువ తీసుకోకపోయేదని చెప్పేదాన్ని. చాలా ఉంది అనేసి వచ్చాను లేకపోతే ఏ మా వాళ్ళు ఉంటారు కదా మా పక్కన మా అంటే మా చుట్టాలు కూడా ఉండేది పక్కన వాళ్ళ పిలిచి వాళ్ళ పెట్టేసేదాన్ని ఎవర్ చ్చిన వద్దనకుండా
ఆ అవును అంటే నో చెప్పలేము తీసుకొస్తే
ఏ వాళ్ళు తీసుకురాగానే కతం అసలకు వాళ్ళు మేము ఎక్కువ తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ చేసి పట్కొని వచ్చేది అన్నట్టు ఇంకా బాగా ఫ్రెండ్షిప్ లో ఉన్నోళ్ళలేమో బిర్యానీ షీర్ కుర్మ రెండు తీసుకొచ్చేది ఇక మామూలుగా మాట్లాడు కునే వాళ్ళ అయితే మామూలుగా షీరు కుర్మ తీసుకొచ్చేది కాకపోతే అ మాత్రం అసలుకు అది బిర్యానీ బయట చేసిన దానికంటే వాళ్ళు పండగల టైమ్ లో వేసేద మంచిగా అనిపించేది నాకైతే సలకు
అంటే ఇంట్లో ఏమో వేరే స్టైల్ వస్తాది రెస్టారెంట్స్ లలో వేరే స్టైల్ ఉంటది
మనం ఇంట్లా చేసుకున్నది అదే న్యాచురల్ గా తినాలనిపిస్తాది
అవును
రెస్టారెంట్లా టేస్ట్ ఉంటది కరెక్ట్ రుచి కోసం కాకున్నా కూడా అది తినబుద్ధి కాదు నాకు అసలులకు ఇక బిల్లు చేసింది ఏదైనా తినబదు అయితే నేను కూడా చేసుకుంటాను బిర్యానీ అ బాలు రంజాన్ మాసంలో హాలీం చేసుకునే వాళ్ళు ఒక పొద్దులు ఇడవడానికి ఆ మా మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటారు కదా ఆ మళ్ళీ ఏదన్నా తీ స్విట్ చెక్కర వేసి బోండాలు చేసుకునే వాళ్ళు మిర్చిలు చేసుకునే వాళ్ళు ఫ్రూట్స్ నాకు ఒక్కొక్క వెరైటీ పంపించే వాళ్ళు వాళ్ళు ఒక పొదుల కోసం అందరికి పంపించుకునే వాళ్ళు నా కూడా పంపి వచ్చేది ఖర్జూరాలు ఆ కొన్ని దానిమ్మ గింజలు
ఆ అంటే ఫ్రూట్స్ ఆ చేస్త అట్లా పంపిస్తారు అందరు పంపి రా అంటే అది ఎందుకు పంపిస్త స్తారు అంటే అంటే వాళ్ళు అది అంటే డే మొత్తంలో ఫాస్టింగ్ ఉంటారు కదా అంటే అది తిన్నప్పుడు అ టేవర్ పంపించేలో వాళ్ళకి కూడా అంత అది వస్తది పుణ్యం అనే సి అదొక నమ్మకముందని పంపిస్తారు
మామూలుగా అయినా సరే ఒక పొద్దున్నా లేకున్నా తినే టైంకి ఎవరైనా వస్తే పెడతారు అవునవును అవునవును తినే టైంలో మామూలుగైనా ఎవరైనా ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా పడతారు తారు కాక పోతే వెళ్లి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు కూడా రోజా ఉంటారు కదా
వాళ్ళందరికి ఇస్తాం అంటే ఇక మా అంటే సైడ్ ఎట్లా అంటే అందరికి ఇస్తాము మళ్ళీ వాళ్ళు తెచ్చిస్తారు మీ ఇంటి
అవును రిటర్న్ అన్నట్టు ఆ ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవడం ఉమ్ అమ్
ఉమ్ ఇక్కడ అంటే ఇక్కడ కూడా హ హరీస్ హలీమ్ షాప్స్ లో బానే పెట్టారు ఈ ఇయర్ అయితే
నాకు ఎందుకు అసలుకు హలేం చాలా మంది ఇష్ ఇష్టంగా తింటారు గాని నాక ఎందుకు దానికి టేస్ట్ అందుకు నాకు నచ్చలేదు స్టార్టింగ్ నుండి నేను కొంచెం దూరంగానే ఉంటాను మా ఆయన తీసుకొచ్చి తినేది
ఆ
కో నేను ఒకటి రెండు సార్లు తినొచ్చు ఇన్ని సంవత్సరాలలో అసలుకు
ఆహా
ఎందుకో నాకు నచ్చకపోయేది వాళ్ళు చేసిన దాంట్లో హలీం ఒకటే నచ్చకపోయి బయట అయినా హలీం నచ్చదు నాకు అసలుకో ఎందుకో నాకు అద ఒక టేస్ట్ నచ్చలేదు
నాకు కూడా అంత నచ్చదు హలేం అంటే తింటాకాని కొంచెం తింటా అంత ఫేవరెట్ ఐటం కాదు
మా ఆయన కూడా హలిం తింటావా అని అంటే నువ్వు తింటే తి నువ్ వద్దానని కాని నేను తినను అంతే ఇవాళ కాడికిెళ్ళి హీర్ కుర్మా ఉందా అని అడిగేదాన్ని నేను షీర్ కుర్మ తీసు కునేది ఆయన హలీం తీసు కునేది
ఆహా
నాకేమో స్వీట్ ఐటమ్స్ ఇష్టం అవును డబుల్ కా మీటా కూడా నేను కూడా వాళ్ళు కదుక కీరు చేస్తే అది చూసి నేను కూడా మా ఇంట్లో ఒకసారి ట్రై చేసాను బాకుదిరింది రెస్టారెంట్ స్టైల్ లో వచ్చింది గాని మా అమ్మ వాళ్ళు విలేజ్ లో ఉంటారు కదా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్ ఇప్పుడు చెట్లు బాగా పెడతారు కదా మంచిగా తి ఆహ్ ఓ చేశాను మా పిన్ని వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఇస్తే వాళ్ళ ఎప్పుడు తినలేదు కావ చ్చు అంతా కొంచెం నచ్చలేదు అన్నారు కా పోతే నాకు బాగా నచ్చింది నాకు మా ఆయనకు అంటే అది ఒకసారి టేస్ట్ చేస్ ఇచ్చిన వాళ్ళకు నచ్చింది హ్మ్ వాళ్ళ వాళ్ళ స్వీట్ అంటే బెల్ అన్నము సేమయాల తోటి డబల్ కమిట గదే స్వీట్ వాళ్ళకు ఊర్లోళ్ళలకు ఏమన్నా అంటే రసగుల్లాలు దవ్య స్వీట్లు వాళ్ళ కొత్త స్వీట్ లో వాళ్ళు టేస్ట్ చెయ్యరు శేషణ వాళ్ళకి నచ్చదా ఇప్పుడు అర్థమైంది ఫంక్షన్ లో చేసాము కొంచెం కేజీ అంతా చేసాను కాకపోతే ఏమ ఆ వేస్ట్ టైం కాలేదు అందరు తిన్నారు కాపోతే కొంతమందికి అ ఓల్డ్ ఆంటీస్ ఉంటారు కదా ముస్లిళ్ళు ఆళ్లే సొరకాయ తిన్నట్టు ఇ హ హ న అందు కాద సరే అమ్మా మరి
సరే